హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఆ
హ్మ్ బావున్నాను సిస్టర్ మీరు బావున్నారా.
హుమ్ బావునా ఏం చేస్తున్నారు. కాలే చేయడం లేదే
ఏంలేదండి.
హలో హ్మ్ మ్ మ్ చెప్పండి సిస్టర్ మ్మ్ తిన్నాం మీరు తిన్నా
ఆ తిన్నాను సిస్టర్ ఏం స్పెషల్ తిన్నాను. మీరు
స్పెషల్ రోజు ఏంలేదండి. స్పెషల్ నార్మలే లెమన్ రైస్ కోకోనట్ చట్నీ చేసా.
ఒకే
మీరూ
నేను మనక్ క్కాయ్ కూర జేష్ నా బాబుకి రసం పెట్టినాను
అవునా
ఉమ్
ఇంకేంటండి ఇంకేం స్పెషల్స్ చేశారూ ఊ
ఏంటండీ
ఇంకా ఏం స్పెషల్ చేశారు. ఇంతేనా అంటున్నా.
ఆ ఇంతేనండి ప్రెజెంట్కయితే ఇది ఇప్పటి కింతే ఇంకీవెనింగ్ కేమన్నా చూడాలా ఉమ్
ఓకే ఓ తే ఇంకేంటండి ఏంటి విశేషాలు మ్మ్
ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చేస్తారు మీరు
డైటమ్స్ అంటే నేను గోధుమల పాయసం బా చేస్తా.
ఓకే ఎలా అది
గోధుముల పయసమా ఇవి ఇంటికి పాట్ ట్లోనూ లేకపోతే మాట్లోనా గోధుమలు చేక్కుతాయి చిన్నవి.
ఓకే పాయసం కనే ఉంటాయా
ఆ పాయసం కనీనే ఉం టాయి సో అవి వచి అవి తీస్ కొనేసి కొంచెం బాగా అం బాకు కుక్కర్ లో అలా ఏసుకొని ఆ కొంచెం గీ ఏసుకొని రోస్ చేస్ కొనేసి మళ్ళీ వాటర్ ఏసీ కడిగేసి లేదులేండి ఫస్ట్ వ రో కవేజ్ మళ్లీ కొంచము బ్రౌన్ క లైట్ బ్రౌన్ కలరు వచ్చా ఆ గోధుమలు వెంచుకునేసి మళ్ళీ పక్కకు తీసుకొని ఒక దాంట్లకి వేస్ కొనేసి వాష్ చేసేసి ఒక టు టైమ్స్ మళ్ళీ అదే కుక్కర్లేకి వేసి కొంచెం గీ ఏసి వొత్తిడో బిజినెస్ పెట్టుకోవాలి
ఓకే
విజిల్స్ పెట్టుకున్నాక మళ్ళీ ఇది మ్చ్ ఆ కొ బెల్లం ఉంటుంది కదా బెల్లము మెల్ట్ చేసుకొనేసి బెల్లం దాంట్లోకి వేసిస్ మళ్ళీ సపరేట్గా మనం పాలు బాగా బౌల్ చేసుకొనిండాలి
ఓకే
పాల్ బౌల్ చేసుకునేసి తర్వాత మళ్ళీ కోకోనట్ మిల్క్ ఉంటాయి కదా కోకోనట్ మిల్క్ కూడా రెడీ చేస్ కోవాలి ఇవి రెండు వేసుకొని బాగా బౌల్ చేసుకోవాలి బావ గోధుమ లేక్ వేస్ కొనేసి బెల్లం వేసింటాం కదా అయిపో అది బాగా అంత అయి పోయిన తర్వాత ఈ రెండు కోకోనట్ మిల్క్ మళ్ళి నార్మల్ మిల్క్ రెండు వేసి బాగా బౌల్ చేసుకొనేసి అది బాగా బౌల్ అయిపోయాకా యాలకి మళ్ళీ బాదం పౌడరు డ్రై ఫ్రూట్స్ ఇలా ఎయ్యాలి తర్వాత లాస్ట్ లో కొంచెము స్వీట్ లెస్ కోవా ఏస్ అంటే బాగుంటుంది
ఓకే
డ్రై ఫ్రూట్ కూడా చిన్నగా కట్ చేసుకుంటే బా హ్ ఇంట్లో నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు అంటే మెయిన్ ఎప్పుడన్నా ఇవే చేసి బోర్ అన్నప్పుడు అ అది చేస్తాననమాట
ఓకే ఓకే మరి ఇంకా స్వీట్ ఐటమ్స్ ఏమన్నా
స్వీట్ ఐటమ్స్ అంటే ఇంకా నేనంటే కజ్జికయ బా చేస్తా అవే పప్పులు కజ్జికాయలు అంటారు కదా మ్ మ్
ఆ ఆ
మ్ చో దాంట్లో కీ బ చక్కర వేసి చేయన్నేను ఆ అది చెనిగిత్తనాలూనూ మళ్ళీ శనిగిపప్పులు వేయించుకొని చెనిగిపప్పులు ఏమి వేయించను చెనిగిత్తనాలు ఉంటాయి కదా పల్లీలు అవి వేయించుకొనేసి మీడియంగా మిక్సీలో కొట్టు కొనేసి మళ్ళీ మామూలుగా బెల్లమూ నూ పప్పు చెనిగిపప్పులు నార్మల్గానే మీడియామ్ గానే కొట్టుకునేయాలి అది వేసేసిన తర్వాత వెండి కొబ్బరి యాలకులు రెండు మిక్సీకేసుకొని వేస్తాను తురుముకోకుండా వేసుకొని కొట్టేసి ఇంకా నార్మల్ అంతే ఇంకా ఇంకా వేమ దాంట్లోకి ఏమన్నా కొం చెం నువ్వులు ఒక గసాలు కొంచెం వేస్తా అంతే ఆ ఏసీ ఇంగ నా మంచిగ వేస్తానంతే ప్రాసెస్
పర్లేదు చాలా వంటలే నేర్చుకోవున్నారు
అం మా ఇంట్లో మ్ మా ఇంట్లో స్నాక్స్ ఎక్కువుండాలి మెయిన్ ఫుడ్ కన్నా స్నాక్సే ఎక్కువుండాలి మా ఇంట్లో ఒకొక్క సారి ఫుడ్ కూడా తినం స్నాక్ సుందా అంటే లేకపోతే బయట తినేసొచ్చామంటే ఆ బై ట తినేది ఒకవేళ బయటేమైనా స్నాక్స్ అలా చాట్స్ ఏమన్నా తినేసొచ్చామంటే ఇంకా నైట్ ఫుడ్ ఏము
ఓక్ కే
హ్మ్
ఫ్రూట్స్ ఎక్కువ తింటారా మరి అయితే
హ్మ్ ఫ్రూట్స్ ఎ కు తింటాం మరి
ఓకే ఓకే ఫుడ్స్ సలాడ్ లాంటివి
ఫ్రూట్స్ సల్లాడ్ ఒక వెజిటబుల్ సల్లాడ్ కొంచెం తక్కువ ఇంకా మళ్ళీ చనదాల్ ఆ ఆ చ చిన్నదాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఉడికే ఎక్కువ ఉడికేస్తాను ఇవన్నీ ఎక్కువ ఉడికేస్తా తాను ఈవినింగ్ టైమ్ లో ఎప్పుడై నా ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇంట్లో ఉన్నప్పుడుయితే వీటిలో ఒక రోజు ఇంట్లో ఉంటాను కదా సో అప్పుడైతే చేస్తాను అలా ఏదన్నా ఒక ఐటెమ్ చేస్తా అన్నమాట
అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండదున్నమాట ఏదో ఒక వంటలు చేయడము స్నాక్స్ ప్రిపేర్ చేసుకు కోడము
అంతే అంతే కానీ బ అది చేయడం ప్రాసెస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ప్రాసెస్ మాత్రమే పెట్టుకుంటా ఎకువ లాంగ్ ప్రాసెస్ ఇ అజు కాలు ఇట్ల ఏమన్నా అంటే ఇంకా ఇంట్లో ఎవరన్నా హెల్ప్ కి మా మమ్మి మా సిస్టర్ ఎవరైన్నా ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను అంతే గాని ఒకటే అయితే క్జికయలు అవి చే చాలా కష్టం అంటే ఇంకొకటి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అమిషోలో అంత కకది వచ్చేసింది ఈజీగా చేసుకుని ఇచ్చు మనమే అదిొటి పౌడర్ ఒకటి రెడీ చేసుకోవాలి అే ఇప్పుడు ఒకటి రెడీ చేసుకోవాలి పిండి పిసుకొని వంటలు చేసి పెట్టేస్తే అదే అయిపోతుది తొందర మనమే చేసుకునే ఇచ్చుగరే కానీ ఇక్కడ అసలుకు హ్మ్ అలాా ఇంకా మళ్ళీ కొబ్బరిోలిగా చేస్తాను ఎక్కడున్న ఓలిగ
అవి ఎట్లా
మీక్ తెలీదా మీక్ తెలీదా
తెలీయదండి
నిజం జెప్పండి
నిజంగానే తెలీదు
కొబ్బితు కొబ్బిరి ఓలిగ తెలీనోళ్ళ ఎవ్వరులేరు అసలుగు తెల్సా అసలు కొబ్బరి ఓలిగ తెలీనోళ్లు ఎవ్వరు లేరు అసలుకు
అంటే మీరు చెప్పే పేరు డిఫరెంట్గా ఉందో లేకపోతే మా సైడ్ వేరే ఏమన్నా పిలుస్తారో ఏమో తెలీదు
ఉమ్ ఈ కర్ణాటకలో అయితే కాయఉబ్బట్టు అంటారు అంటే కర్ణాటకలో అయితే కాయఉబ్బట్టు అంటారు ఆంధ్ర సై సైడ్ అయితే కొబ్బిరి ఓలిగా అంటారు
ఏమో అండి వినింది అయితే లేదు.
అదీ ప్రాసెస్ గూడా ఊ ఊ ఉ అదేం లేదు అది గూడ ప్రాసెస్ చాలా ఈజీనే చెప్పాలంటే ఈ ఈ పూర్ణం ఓలిగ కన్నా ఇది ప్రాసెస్ ఇంగా తొందరగా అయిపోతాది.
ఒక్కే ఓ కే
ఆహా పచ్చి కొబ్బిరి మిక్సీ కి కొట్టుకొని ఏసేసి మళ్ళి బెల్లం పాకు ఆ బెల్లం మెల్ట్ చేసుకొని కరిగిచ్చుకొనేసి కొంచం పాకం పట్టుకో పాక్ కొంచం గేట్టిగొచ్చేలాగ చేస్ కొనీ మళ్ళీ యాలక్ బుడ్లు కొబ్బిరి దంచ్ కొ ఓ మిక్సీలో కొట్
ఆ ఆ
జస్ లేదన్మాట బెల్లం మెల్ట్ చేసుకుంటాం కదా దాంట్లో క్ వేసేసేదంటి అంతే ఇంగ
మేము చక్కెర పాకం పెట్టుకొని అయితే చేస్ స్తా నేను బెల్లం అయితే ఇంట్లో ఎక్కువ తినరు
అన్నీ వెయ్ ఎక్కువ బెల్లం ఎక్కువ తినేది చెప్ప ఎందుకంటే చెప్పాలంటే చక్కెర ఎక్కువ తినకూడదండి. హ్మ్ చక్కెర ఎక్కువ తినకూడదు. బెల్లమేమ్మాయ్ ఎక్కువ తినాల్సింది
మా ఇంట్లో బెల్లం తక్కువ తింటారు. చక్కెర ఎక్కువ తిం ట
హ్మ్ ఒక నిమిషం అండి వేస్తాను క్లయింట్ వస్ నాకు ఒక క్లయింట్ వస్తున్నారు.
ఆ ఓ ఓకే ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది.
కాలేదు కాని ఇ ఇంట్రెస్ట్ మళ్ళీ నెక్స్ట్
ఓకే అండి ఓకే ఓకే ఓకే
ఆ ఎకు
బెల్లం పాకము కొబ్బారి ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే నువ్వులుండలు కొబ్బరి ఉండలు మామిడికాయ తక్కువ చేయాలి అంటే ఈజీయే మామిడికాయ తొక్కు కూడా చేసుకోవాలి
కన్
మామికా తొక్క కూడా ప్రాసెస్ ఈజీని ఓకే మామిడికాయలను మంచిగా కుందుకోవాలి కుందుకున్న తర్వాత ఎండ్లో పెట్టేసేయాలి తర్వాత దాంట్లో నుంచి ఓటు వస్తుంది కదా ఇంకా ఆ ఓటు అట్లా పెట్టుకోనేసి మామిడికాయలు బాగా ఎండినక ఇంకా తాలింపు పెట్ట కొనేసి మామిడి కయాలోకి పోసేయాలి మల్ల దాంట్లో తర్వాత ఒక వన్ అర్ టూ డేస్ ఎండలో పెట్టామంటే సరిపోతది ఇంకా నిమ్మకాయ తొక్కు